హలో ఆ ఏమ్ చేస్తున్నావ్ ఆ బాగున్నాను మీరు బాన్నార
ఆ మేము బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదు రేపు ఊరిక్ పోల్లని బట్టలు సర్ది పెట్టుకుంటాన్న.
ఆ అవునా పండక్క్ ఎళ్తున్నారా అండి మీరు
ఆ పండక్కి వెళ్తన్నాను ఉగాది పండ
అవునా ఎట్ల జేస్ సారు మీ ఊర్లో
చక్కగా ఆ పండగ రోజు ఉగాది పచ్చడి చేసుకుంటం, అలాగే రకరకాల పిండి. వంటలు, అన్నం, పప్పు, అన్నీ చేస్తాం. అలాగే తర్వాతి రోజు జ్యోతులని తెస్తారన్నమాట
అహా అదే మీ సైడ్ బాగా చేస్తారని విన్నామండి మేము.
ఆ అవును మామూలుగా బా భలే చేస్తారు అస్సలు అస్
ఆ
ఆ మీ ఉ
తి మా ఊర్లో తూ అంటే జ్యోతి ఏం ఉండదూ, జస్ట్ మామూలుగానే చేస్తారు. ఆ ఫస్ట్ డే అంతా ఇంకా పొద్దుగాల్లేష్ సీళ్ళంతా కడిగేసీ, స్నాల్ చేేసీ, బట్టలేసుకొని. ఆ మళ్ళీ పిండి వంటలు చేసి హహ పిండి వంటల్ చేసి ఆ మళ్ళీ ఉ ఉగాది పచ్చడ చేసీ, గుడికి ఎల్లేసొచ్చి, పూజ చేస్తామింగ.
ఊమ్ ఉగాది పచ్చడూ ఎలా చేస్తారో తెలుసా
అంటే ఏడుర ఏడు రుచులు ఆరు రుచులో, ఏడు రుచులో, ఏడు రుచులు అండి ఏడు రకాల రుచులు.
అవును
ఆ ఆడ్జేసాము పీపి పులుపు ఒగరు చేదు ఆ అవున్నీ ఉంటాయి మీకు మీకు తెలుసా అండి ఎట్లా చేసారో
అంతే మీరు చెప్పిన విధంగానే చేస్తాము మేము కూడా. ఆ ఈ పని నాకొచ్చేసి తి మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం లాగా కదా
అవును ఊమ్ ఇది ఓచ్చేసీ చైత్రిక మొద చైత్రిక మాసంలో మొద. దటి వారం అంటా స్టార్ట్ అయ్యేది పండుగ మొదటి రోజు.
అవును ఇప్పుడు మన జనవరి ఫస్ట్ ఇంగ్లీష్ వాళ్ళు అట్ల చేసుకున్నారు మన. నా తెలుగు వాళ్ళు ఒచ్చేసి ఉగాది పండగ అట్లా చేస్తారు. కొత్త సంవత్సరం లాగా ఊమ్ ఇంగ మా ఊర్లో అయితే ఇగా
అంటే పండక్కి ఎళ్తరా
ఒక వారం రోజులు అట్లా ఉండ ఉండేసి ఇలా వల్ల
ఉమ్ ఆంథెలీ
ఉమ్
నేను కూడా వెళ్ళాలండి ఇంకా ఈ పండుగాని కాదు మా ఊర్లో దీపావళి బాగా చేస్తారా
అవునా
ఆ మా ఊళ్ళ దీపావళి త్రీ డేస్ చేసుకుంటాం అన్నమాట
త్రీ డేస్ చేస్తారా మీరు
ఆ
ఎలా చేస్తారు కొద్దిగా చెప్తావా
ఆ చెప్తానండి దీపావళికి ట్వెల్వ్ డేస్ ఉన్నట్టు మా ఊర్లో అంటే అమ్మాయిలు ఉంటారు కదా అందరు గుడి దగ్గర ఆ మీట్ అయ్యి అంటే ముందే రెడీ చేసుకొనిటరు అదిసు తర్వాత వోచ్చేసి ఆవుది పేడ ఉంటుంది గదా అది ఎరువులాగ యూజ్ చేసుకుంటాము ఆ ఆ తర్వాత ఏరుపు మట్టి అంతా మిక్స్ ఎసి విత్తనాలు ఉంటయి గదా విత్తనాలు ఆ అవి చిన్న చి చిన్న గిన్నెలోకి ఎస్తాం అన్నమాట మళ్ళీ అవి టుల్వ్ డేస్ కి దీపావళికి దీపావళి వచ్చ పచ్చపాటికి మొలకలు వస్తాయి బాగ పొడువు పొడువుగా
అవునా
ఆ అవి వచ్చాక అది ఆ దీపావళి ముందు రోజు నైట్ జస్ట్ దీపాలు తీసుకొని పో తాము అవి మొక్కలు వచ్చినవి ఎం తీసుకపోము ఆ అందరు ఇళ్ళకి పోయి దీపాలు ఎలిగించుకొని వస్తాము మళ్ళీ దీపావళి రోజు కు దీప్ దీపావళి రోజు పొద్దున్నే అంత పొద్దునే అంత లేచి తలస్నాన చేసి ఆ అంటే మా సైడ్ ఆచారం అన్నమాట ఆ పొద్దున్నే లేచి అది ఫ్లవర్స్ ఉంటాయి మా సైడ్ అవి పీక్కొని వచ్చి ఇంటి ముందర పడాలికంటారు కదా
అవునా ఏ పూలు
అదే అవి వైట్ లో ఉంటాయి అంటే మా భాషలో అయితే తెలుసు ఆ ఆ పూలనేమ్ టో తెలుగులో తెలియదు అవి చల్లూ తారన్నమాట ప్రతి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గు ఎసి ఉంటారు కదా దానిపైన చల్లు కుంటా వస్తారనమాట పొద్దునే
అవునా ఉమ్ ఇంగా మీరు ఆ పాత పాడుకుంటా వేస్తారంట గద
ఆ ఆ అవునండి ఆ ఇంగా అప్పుడు అంటే అవి ఫ్లవర్స్ చల్లడం అయిపోయినాక ఇంగా అందరూ పిండి వంటలు అవన్ని చేసినాక మళ్ళీ నైట్ వస్తుంది కదా నైట్ మళ్ళీ మొక్కలు వోచిన్వి కదా అవి మొలకలు
ఆ ఆ
ప్లస్ దీపాలు అ అంతా తీసుకోని వెళ్ళి పాట పాడుకుంటూ వెళ్తాం ప్రతి ఒక్క ఇంటికి దీపాలు ఎలిగించుకొని వస్తాం ఉమ్ మళ్ళి నెక్స్ట్ డే వచ్చి అ బాగ చేస్తారు మరి నెక్స్ట్ డే వచ్చేసి నైట్ డీజే వేస్తాము అందరు డ్యాన్స్ చెస్తారు
అవునా
ఈసారి మీరు ఉమ్ ఈసారి దీపావళికి మా ఇంటికి రండి మీరు
ఆ వస్తాను అయితే బాగ ఉమ్ అయితే టాపాసులు కాలుస్తారా
ఆ బానే కాలుస్తారండి మా సైడ్ అయితే దీపావళి ఇంకా వినాయక చవితి బాగ చేసుకుంటాం మా సైడ్
అవునా వినాయక్ చవితి అయితే ఇంకా చాన బాగ
అవును ఆ మీ సైడ్ ఎది బాగ చేసుకుంటారు పండుగ
బాగా అంటే వినాయక్ చవితే బాగ్ చేస్తారన్నమాట మా మల్ మా ఊర్లులో త్రీ డేస్ అట్ల పెడతారు వినాయకుడిని ఇంగా ఫస్ట్ డే మామూలు విగ్రహం పెట్టి పూజలు అన్నీ చేస్తాము అలా ఇంగా సెకండ్ డే మాముూలు ఇంగా పిల్లలు అంతా ఎగురు బాగుంటాది ఊరికే
ఆ
ఇంకా మామూలు మూడో రోజు అయితే ఇకా లాస్ట్ డే కాబట్టి ఇంగా ఆ రోజు ఏదున్నా క్యాట్ వాక్ ప్రోగ్రామ్ పెడతారు పిల్లలుందరూ క్యాట్ వాక్ చేస్తారు అలా వచ్చిన వాళ్ళందరికి దండలు ఇస్తారు గిఫ్ట్ లాగా అంతా కష్టపడి చేసిండారు కదా
ఆ అవునండి
ఆ ఇంగా నెక్స్ట్ డే నిమజ్జనం అన్నమా నిమజ్జనం అయితే ప్రసాదాలు అన్ని పెడతారు నేనైతే ఆ ప్రసాదం కోసమే వెళ్తాను
బాగుంటుందని ఇంకా ప్రసాదము అప్పుడు చేసినావి ఈ మధ్యల రోజు మా సైడ్ కూడా అంతే
ఉహు
మా సైడ్ నిమజ్జనం రోజు బాగా ఎంజాయ్ చేస్తారు
అవును అసలు డీజే పెట్టి పాటలు పెట్టి అందరూ ఎగురుతనే ఉంటారు
అవును మీరు డ్యాన్స్ వేస్తారాండి మీ ఊర్లో అంటే నిమజ్జనం అప్పుడు అట్లా
అదే నిమజ్జనం అప్పుడు డీజే ఉరికే మా ఇంటి సందులో ఎగురుతాము
ఆహ
ఇంగ మళ్ళీ రోడ్లో అంతా అబ్బాయిలు ఎగురుతారన్నమాట
ఆ అవును మా సైడ్ అంతే అంటే ఆ అబ్బాయిలు సపరేట్ గా ఆడుకుంటా అంటారా వాళ్లు ఎగురు టారు మేము ఒక సపరేట్ సైడ్ ఉంటాం ఆ
అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కదా మీరు
ఆ చేస్తామండి
హూమ్
ఇంకేంటండి మీ కాలేజీలో ఫెస్టివల్స్ రాగా చెయ్యలేదా ఫేస్
ఫెస్టివల్స్ ఇంకాన దసరా బాగా చేసుకున్నాం ఆ అన్నమాట మేము
ఆ
దసరా అప్పుడయితే ఇంగా పెద్దళ్లకి కూడా చనిపోయింటారు కదా కొంతమంది వాళ్ళకంతా బట్టలు పెట్టి సాబ్రాని వేసి
ఆ
ఇంకా మామూలు టెంకాయ కొట్టేసి
ఆ
అప్పుడు బాగ కొత్త కొత్త బట్టలన్నిీ వేసుకొని
ఉ బాగా చేసుకుంటాముడి
చెస్పీపన్నాం
మా ఊర్లో కూడా యిర్ ఒకసారి అంటే ఈ మధ్య అయితే త్రీ ఇయర్స్ ఇర్ క ఒకసారి బాగానే చేసుకుంటున్నారు ఆ మా సైతు ఆ దసరా అని అంటారు కానీ ఆ క్యాలెండర్స్ లో అందరూ చేసుకుంటుంటారు కదా దసరా ఇప్పుడు ఎప్పుడు పడితేాయి అప్పుడు అంటే ఇయర్కి వన్ పెడతారు అట్ల ఉమ్ అట్ల చేస్తాము అది చాలా పెద్ద పండుగ అందరు రిలేటివ్స్ అందరు వస్తారన్నమాట ప్రతి ఒక్కరుూ ఇంటికి ఇంకా అప్పుడు ఆ గొర్రెలు ఉంటయి కదా కొరలు ఉ
ఆ
గొర్రెలు ఏ టెన వేసారు అంటే దేవుడికి అది వ ఉసినాక అంటే దాంతోనే చికెన్ మటన్ అది చేసి పెడతాము రిలేటివ్స్ వాళ్ళకి జ్యోతి కూడాడా యితే తా మాప్పుదు మా ఊర్లో అంటే గుడిక ఆ అవును
అయితే మంచిగా చేసుకుంటారు కదా అన్ని పండగలు మీరు
ఆ బాగా చేసుకుంటామండి
ఉ ఎందైనా పండగ అనేది ఉంటేనే మనం ఇంట్లో చ కదా ఇకా నీట్గా క్లీన్ చేసుకొని
ఉంటా ఆ లేదంటే ఇలంతా ఇనే ఉండు ఉంటుంది ఎన్ని రోజులు అయినా పండుగలు వస్తాయని ఇల్లు శుభ్రం చే ఉంటారు
నిజా అసి పడుగ రావడం వల్ల అదొక మంచి మంచిది అనమాట
ఆ అవునండి
హ ముందు బగా వాకిలి కంత ఆకులి కట్టేసి
ఆ ఆ ఇప్పుడు ఉగాదికి అది కామన్ కదా అన్నిలకి అన్ని ఊర్లకి
ఆ అవును సరే మరి తిందానికి
ఆ ఓకే అండి బాయ్
ఆ బాయ
ఉహ